హలో ఏం చేయలేదాక్క. అక్క బాగున్నావా.
తిన్నవా.
ఆహ్ తిన్నా నువ్వు.
చిన్న ఎక్కడ ఉన్నావు.
చోర్లా ఉన్ మాన్. నువ్వు ఎక్కడ ఉన్నావు.
నేను కూడా బయట ఉన్నా.
నువ్వు ఎక్కడ ఉన్నావక్క.
నువ్వు బయట ఉండటం.
అవునా బాగున్నారా అక్క ఇంట్లో అందరూ.
ఆహ్ బాగున్నా మీరు బాగున్నారా.
ఉమ్ బావున్నమక్కా. ఆహ్ నువ్వు వర్క్ చేస్తున్నావా అక్క.
ఏం వర్క్లేదు ఇంట్లో ఉండి తినేది పడుకునేది.
నేనా.
అంతే.
నీ పనే బాగుంది కదాక్క.
చేస్తాన్లా.
ఆహ్ గూగుల్ లనా.
ఆహ్ గూగుల్లో.
ఉమ్ గూగుల్ బాగా యూజ్ అయితది నీకు.
బా అవును గూగుల్ లేంది ఏం చేయలేం గదా
ఫోను వత్తాంది
ఆ ఓకే సార్ పని
మాకు అంతే ఇంకా ఏ ఈ స్టోర్లు అన్ని సర్దుకోవడం ఎక్ పెట్టుకోవడం అవే జరుపుతాంది ఎన్నికా వాయిసు వినిపిస్త సైడ్ కన్న రా
మీ కో రా మా చెల్లెల్లు ఉన్నారు ఇక్కడ అంత సర్దుతాన్నారు అండి ఇక్కడ వాయిస్ ఎక్కువ వెళ్ళపోచ్చు ఆ
ఇంకేంటక్క చెప్పాలి ఏమన్నా గేమ్ అవును కా మీకు ఫ్రీఫైరు వచక్క నేర్పికా
ఆ నేర్పిస్తాను
హ బాగ ఆడతావ అక్క మ ఆ అప్పుడు
ఊ
ఏమేమి ఉంటాయి ఇక్క స్టోర్లో స్టోర్కె కద వెళ్లేది
అన్నీ ఉంటాయి టాబ్లెట్ సిరబ్సు ఇంజెక్షన్స్
ఆ అంటే పర్టికులర్ గా వేటి మీద ఎక్కువ ఫోకస్ చేసేది
ఎక్కువ జనరల్ గా అంటే ఇప్పుడు మనం టాబ్లెట్స్ కోల్డ్ కాఫ్ ఫీవర్ అవి తీసుకుంటాము చిన్నపిల్లలో కూడా ఉన్నాయి డ్రాప్స్ సిరప్స్
ఆ పట్టుకో చెప్పాలక్క
చెప్పలంతే ఇంకా స్టోర్లో ఉంటయ్
అన్నీ ఉంటాయి కదా పౌడర్స్ ప్యాంపర్స్ చిన్నపిల్లల అంటే
డర్స్ అన్నీ ఉంటాయి
అప్పుడే ఆ అది మీక్ నేర్పించార అక్క సిస్టమ్లో వరి ఎట్లా ఎ చాలి ఎట్లా బిల్లు చేయాలి
ఆ నేర్చుకున్నా నేర్పిస్తన్నారు నేర్చుకున్నా చేస్తాను
అవునాక్క అయితే బాగా నేర్చుకేసుకున్నారు వచ్చేసి మీకు
వచ్చేసింటే ఇంకా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటు తిన్న అన్ని చేస్తా ఉంటే వ చెస్తే
అలవాటు అయిపోతుంది లెక్క
ఆ
కాలేజీ ఎక్కడ జాయిన్ కాలేదక్క ఏం ఫామ్కి
చూస్తన్నా
నువ్ ఒరిజినల్ కూడా ని ఇక్కడ ఉన్నాయి కదా ఆల్రెడీ మరే ఇంకాకాలేజ్ జాయిన్పోవచ్చుకదా
ఇప్పుడు ఎగ్జామ్ రాసాను దాంట్లో అవి వొదల్లకదా
ఆ పిజీ సేటది రాశావక్క
పేజీ సెట్ రాస్నాను
ఆ
ఇప్పుడు ఫిఫ్టీన్త్ నుంచి అవి వన్నారు అవివని
ఆ అక్క
ఆన్లైన్
ఏదైనా మాట్లాడితే మాట్లాడు క్యాస్వాల్ గా మీకు జర్నీ ఎంతసేప్ పడుతుందాక్క
వన్ అవరు
వన్ అవర్ పడుతుంద చన్న దూరం కదక్క మా గుూడ అంతేక్క ఇక్కడ సిక్స్ సిక్స్కిి బైల్ధెర్తే సెవెన్ టెన్ సెవెన్ ట్వంటీ అయితుంది ఒక్కొక సారి సెవెన్ థర్టీ కూడా ఐతుంది
ఆ
హలో ఆ ఆక్క ఇంకేమక్క నీకేం బ్రేక్ అట్లా ఏమ్ ఇవ్వరా
బ్రేకా బ్రేకు నే హ్మ్ కాదు ఇవ్వడానికి నెల్లూరు లంచ్
ఆ హాఫ్హౌవర్ అయిన ఇస్తారా
రెండిస్తారు ఒకపుటే
ఆ అక్క టాబ్లెట్స్ నేమ్స్ అందుకు నేర్పిస్తారాకా
నేర్పిస్తారు మనకి నేర్చుకుంటే వచ్చే టి కాదు అవి మనము ఇప్పుడు టో ఆ స్టోర్ లో సేల్ చేస్తూ ఉంటే అవును ఇది దీనికి ఇస్తారు అది దానికి ఇస్తారు అని మనకు
అవునులేక్కనీ మనం ఇచ్చేదే బా గుర్తుంది ఎవరి చెప్పేదాసల్ ఓరు
ఒకర్ చెప్పిండేటివి గుర్తుండవు అవి సేల్ చేస్తూ ఉంటే ఆ దానికిది అప్పుడు గుత్ వస్తుంది ఏందన్నా చెప్పదే మనకి మైండ్ లో ఉంటుంది ఆ
బిల్లు వచ్చిన వాళ్ళ అందరికి ఇస్తారా అంటే
అంటే కి కొందరు తీసుకుంటారు కదా ఆ బిల్స్ తీసుకొని కొందరు ఏ క్లాం చేసుకుంటారు వాళ్ళకి మరి డబ్ కూడా వస్తుంది అ క్లాం తెసుకుంటే
మీక్ ప్రాఫిట్ ఎంత ఉంటందిక్క
ఆ
ప్రాఫిట్ ఎంతుంటుంది
ఆదిట్టు నాకే అంతగా తెలిదు
అంటే ఇంతనే డిస్కౌంట్ ఇస్తార టెన్ పర్సెంట్
ఆ ఇప్పుడు ఒకవేళ ఫైవ్ హండ్రెడ్ ఉందనుకో ఫైవ్ హండ్రెడ్ అంటే వాళ్ళు సేల్ చేసిఉండేవాళ్లు కదా మెడిసిన్ సేల్ చేసుకుని బిల్ఇచ్చుంటారు కదా బిల్ ఫైవ్ హండ్రెడ్ అనుకో దాంట్లో ఒకత త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అట్లా వస్తుంది వాళ్ళకి రిటర్న్ అమౌంట్ అంత
అయితే వరకు బాగుందంటారు
ప్రెసెంట్ అయితే నార్మల్ గానే చేస్తూ ఉన్నాం ముందు ముందుకి ఎట్లాంటుందో తెలియదు కదా
ట్యాబ్లెట్స్ ఎట్లాకా ఆర్డరవైస్ పెట్కుంట ంటారా ఎట్లా
ఆ ఆర్డరవైజే పెట్టుకుంటాం మేమిపుడు
చాలా ఉంటాయి ఇప్పుడు కస్టమర్స్ ఎక్కువ రెష్ వస్తా ఉన్నప్పుడు మీరు తొందరగా తీసి ఇవ్వాలంటే
అవి ఆర్డర్ వైజే పెట్టుకుంటాము ఏ టు జడ్డు ఉన్నాయి కదా ఏ నుంచి జడ్ వరకు ఆ దానిలలో ఇప్పుడు ఇప్పుడే ఆ క్యాప్ ల లెటర్స్ ఉంటాయి కదా ఎబి సి డి అట్
ఆ అవ్వునాక
ముందు అట్లా పెట్టుకుంటాం
లెటర్స్ వైజ్ పెట్టుకొని ఆ ఒక్కొక్క ర్యాకులో పెట్టుకుంటారా ఏ వన్ ఒక ర్యాకు బి వన్ ఒక ర్యాక్
ఆ అట్లనే ఇప్పుడు ఏ లోనే ఒక టెన్ టబ్ టెన్ టైప్స్ ట్వెల్వ్ టైప్స్ అట్లుంటై కదా
ఏ వన్ ఎ టు అట్లా
కుంటాదో దాంట్లో ఒక రెండు మూడుస్ వేస్తాను
అదేలెక్క అంటే కొన్ని కొన్ని ష్టోర్లు కొన్ని కొన్ని లాగా పెట్టుకుంటారు కదా
అవును ఓక్కోరు ఓక్కో విధంగా ఇప్పుడు ఎవర్కిం ఆ ఈజీగా కొందరు టాబ్లెట్ అట్లా పెట్టుకుంటారు కొందరు ఎట్లా పెట్టుకుంటారు కొందరు
ఆ
మ్ వీడ పెట్టిది
అ
ఇంకేం మరి ఆఫ్టర్నూన్ లంచ్ ఏం తెచ్చుకున్నావ్
అ హలో
హలో ఆ వినపడిస్తాంది
త మీనిక
అవునా ఏం నెట్వర్క్ సిస్ందా పోన్లో నెట్వర్క్ ప్రాబ్లమా
అంటే నెట్ కనెక్ట్ చేసుకున్నాను వేరేది సడన్ గా ఆఫ్ అయింది ఆ మళ్ళీ లంచ్ బ్రేక్ ఎప్పుడు అక్క మీకు
లంచ్ బ్రేకు వన్ కు ఉంటుందిమ్మా
మాకు అంతే అక్క వన్ టు వన్ థర్టీ కొసేపు తిన్నా వెంటనే కొసేపు కూర్చొనిస్తారు మళ్ళా ఏదన్నా వర్కు ఉంటే చేయమంటారు అవును అక్క మీకు అంతేనా
అంతే మాక్కూడా అంతే మాము ఎక్కడైనా స్టోర్స్ లో వర్క్ చేసేవాళ్ళకి హాఫ్ అన్ అవర్ అట్లా ఇస్తాడు బ్రేక్ లంచ్ బ్రేక్
అవునులే ఉ
అవునుమ్మా సారు మా ఇన్ చార్జు
సరే అక్క మరి మళ్ళీ చేస్తాను నేను కొంచం పని ఉంది